హలో హలో హలో అక్క
ఆ వినిపిస్తుందిరా
ఆ అక్క మనం ఇప్పుడు సినిమాలు ఇంకా ఆటలు గురించి మాట్లాడుకుందాం
ఆ ఓకే రా మాట్లాడతా
ఉమ్ చూస్తారా అక్క మీరు సినిమాలు
ఆ చూస్తాం రా బానే చూస్తాం సినిమాలు
అంటే ఇట్లా థియేటర్ కేళ్ళి చూస్తారా లేదా టీవీలోనే చూస్తారా
థియేటర్కి వెళ్తాం అదే టీవీలో కూడా చూస్తాం సెల్లులలో కూడా చూస్తాం
ఆహా ఏ మూవీస్ అంటె ఇష్టం మీకు మస్తు చాలా ఏం
చాలా అంటే ఇగ మ్యూ ఎప్పుడు
అంటే ఇప్పుడున్న ట్వంటీస్ ట్వంటీస్ మూవీస్ ఇష్టమా లేదంటే నైన్టీస్ మూవీస్ ఇష్టమా
అయి ట్వం
ఆహా చుడ రా అక్క పాత సినిమాలు చూడరా ఎకో
ఆ చూడం రా పాత సినిమాలు చూడా ఇష్టం ఉండదు న్యూ మూవీసే ఇష్టం
ఆహా ఇప్పుడు వచ్చినము సినిమాలలో ఏదంటే ఇష్టం చాలా
మన వర ప్రసా శంకర మూవీ ఉన్నది చూడు చిర
ఆ అవునవును ఆ అవును
కామెడీ ఉంటది
ఆహ
సంక్రాంతికి సున్నామా ఉంది
ఆ ఆహా థియేటర్ కేళ్ళి చూసింరా అవి ఇంట్లోనేనా
నమరా అవియితే
ఆహా ఏ హీరో అంటే ఇష్టం అక్క మీకు
నీకే మూవీ అంటే ఇష్టం
ఆహా హీరోయిన్
హీరోయిన్ కాజల్
ఆహా ఇప్పుడు ఏం చెయట్లే కాజల్ మూవీస్ అయితే
ఆ అవును అవును రా మూవీస్ తీయట్లేగా
అవునవును చూసిరా అక్క రాజసబ్ మూవీ
ఆ ఆ చూడలేదు రా చూడలేదురా
ఇందుకక్క బానే ఉంద అంటున్నారుగా
అది ఇక ఏమైక చూడలేక ఇక బాబున్నాడు కదా ఇక చూడట్లే ఇక బాబున్నాడుని
మ్మ్ మ్మ్
నువ్వేం మీ నీకే మూవీస్ ఇష్టంరా
హక ఇకా మూవీస్ అంటే ఎప్పుడో ఒకసారి చూస్తాను థియేటర్ క ఏమి వెళ్ళి చూడాను గాని నాకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడప్పుడు ఇప్పుడ వన్ ఆ ఒక నెలలా ఒకసారి ఒకసారైమో చూస్తా అంతే బా ఏదైనా ఇ అన్ని మూవీస్
అవునా
నార్మల్గా ఇక టీవీలో వస్తే నాకు నచ్చితే చూస్తా లేదంటే చూడాను
థియటర్ కీ ఎలి జోడవార
ఆహా చూడను అక్క నాక అంతగా ఇంట్రెస్ట్ ఉండదు థియేటర్కి వెళ్ళి చూడడం
ఆహా అవునా
హ
నికీ ఏ హీరో ఇష్టం రా
నాకు కూడా ప్రభాస్ ఇంకా విజయ్దేవరకొండ ఇద్దరు ఇష్టం
ఆహా విజయ్ దేవర్కుడు కూడా బాధస్తాడు మ్యారేజ్ అయిందిగా విజయ్ దేవర్కు
ఆ అవును అవును మొన్ననే అయి
ఆ
హ
ఉ అయింది రీసెంట్ త్రీ డేస్ ఫైవ్ డేస్
ఆ అంతే రీసెంట్ ట్వంటీ సిక్స్ కి ఇరవై ఆరు తారకా ఇ
మళ్ళీ ఈనకు కూడా అయిందిగా అల్లు అల్లర్జున్కి అల్ శరిష్
అవును అల్లు శిరీష కీ నిన్ననే అయింది అల్లు శిరీష కీ మొన్న సిక్స్త్ కీ మొన్న
వాళ్ళకు కూడా అయింది
కానీ వాళ్ళవి మంచిగా చేేసుకున్నారు విజయ్ దేవరకొండ రష్మిక
మ్ఉమ్ మ్
విజయ్ దేవరకొండ రష్మిక మంచిగా చేసుకున్నారు మ్యారేజ్
అవునా మ్
అంతగా హడబడి ఏం లేకుంటా?
ఆ వీళ్ళదె అడావుడిగా బాగుంది కదరా అల్లు షిరీష్ ది
ఆ అవును వీళ్ళు రిసెప్షన్ లో కానీ వాళ్ళు మంచిగా కంట్రీస్ లల్లో గు టెంపుల్స్ లల్లో అన్నదానం చేసిండ్రు ఇంకా వేరే వేరే ఊర్లలో డ్ స్వీట్ డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు బానే చేసుకున్నా హ్మ్
మ్ హు
గేమ్స్ ఆడతారక్క ఏమైనా? చూస్ ఇష్టమా ఏమైన గేమ్స్ మీకు? మ్ హు చిన్నప్పుడు ఆడి ఆడిండ్రా స్కూల్లో ఏమైనా గేమ్స్? స్కూల్లో ఆడిండ్రా గేమ్స్ ఏమైనా? ఆహా!
కబడ్డీ కబడ్డీ
మ్
మీరు నువ్ ఆడినావారా?
ఆ ఆడ్నఅక్క రన్నింగ్ రేస్ కబడ్డీ నాగుస్ రన్నింగ్ రేస్ మస్త్ ఇష్టం నాకు మ్ ఇక కబడ్డీ ఖో ఖో మ్ ఈ మధ్యలో ఏమైనా ఎల్లిండ్రా?
బానే ఉంటది రన్నింగ్ చేయాలంట్ రన్నింగ్ చేయా అది అంతే ఇగ ఆ వెళ్ళలేదురా చిన్నోడు చిన్న బాబు కదా సో అం స్కి అన్ని వెళ్ళలే లేదంటే ఇంగ సో ఇంగ పోయనియర్రే చూసినాం ఇంగ ఏం మూవీస్ చూడ్లే థియేటర్ ల ఫోన్ల స్
ఆహ అవును ఫోన్లో ఇక అన్ని ఫోన్లో కూడా వస్తున్నాయి మూవీ రూల్స్ ఐబొమ్మ ఈ మధ్య ఐబొమ్మ వస్తలేదు కాని మూవీ ప్స్ వస్తుంది మూవీ రూల్స్ లోనే చూడాల్సి వస్తుంది అన్నీ నైన్టీస్ అవి మూవీస్ చూడరా అక్క ఎక్కువ
న్నాయి చూస్తా ఇక నేను కూడా నేను పడుకున్నప్పుడు చిన్నగా రా అవి
ఆహా
మీర్ చూస్తారా?
ఈ టీవీలో వస్తే చూస్తాం బానే ఉంటాయి అవి కూడా ఆ చూస్తా చూస్తా శ్రీకాంత్ మూవిస్ ఇంకా జగపతి జగపతి బాబు బానే ఉంటా అవి గుడా
ఆ శ్రీకాంత్ వి కూడా బానే ఉంటాయి
మ్ ఆ
మంచిగా ఉంటాయి మూవీస్ కొన్ని కొన్ని నచ్చవు గానీ బానే ఉంటాయ్ ఇ రవితేజయ బానే ఉంటా
కొన్ని కొన్ని బానే ఉంటాయా
కొన్ని కొన్ని బానే ఉం కొన్ని కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని కొన్ని బాగుండాదు నచ్చితనే చూస్తా నచ్చకాపోతే చూడ
ఆ అంతే టీవీలో ఏదో ఒకటి మూవీ వస్తానే ఉంటది ఎప్పుడో ఒకసారి దాంట్లోనే ఏదో ఒకటి చూస్తాను నేను ఇంట్లో ఉంటే చూస్తాను
ఆ కాలేజ్కి వెళ్తే చూడు ఫ్రెండ్స్ తోటి మూవీస్ కెళ్ళావారా
ఏ నాక అంతా మూవీస్ మీద ఏమంత ఇంట్రెస్ట్ ఉండదక్క
ఈ గేమ్స్ మీద ఉంటదా
మూవీస్ మీద అంతా ఇష్టం ఆ గేమ్స్ అంటే ఇష్టం గానీ మూవీస్ అంతా ఇంట్రెస్ట్ ఏం లే నాకు
మేము పార్టిసిపేషన్ చేస్తావు కదా గేమ్స్ లో
ఆ చేస్తా కబడ్డీ రన్నింగ్ రేస్ లో ఇంకా చెస్ ఆ ఆ ఆడుతా ఉంటా నేను
ఆహా
స్కూల్ వారికి చాలా ఆడేదాన్ని గేమ్స్ ఇగా ఇ ఇంత వేర్ ఇంటర్ ఇంటర్ వచ్చినాక ఇంక అప్పటి నుంచి ఏం గేమ్స్ ఆడట్లేదు స్కూల్ వరకి మంచిగా ఆడే వాళ్ళం గేమ్స్ అన్ని
స్కూల్ లైఫ్ బాగుంటది రా స్కూల్లోనే అన్ని గేమ్స్ ను అన్ని అన్ని పెడతారు
స్కూల్లనే మంచిగా రోజా ఆడిపిస్తారు ఈవనింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటగా సాటర్డే వెనస్డే అట్లా అడిపిస్తారు
ఆ
ఉ ఆడిపిస్తారు డంబుల్స్ అని అవి ఇవి
ఆ అడిపిస్తారు బానే స్కూల్ లైఫ్ బాగుంటది స్కూల్లనే గేమ్స్ మంచిగా పిటి సార్ ఉంటాడు వాళ్ళ ముందట మంచి మంచిగా వాళ్ళు
హ అన్ని ఆడిస్తారు రన్నింగ్ రేసు లేదంటే కబడ్డీ ఖో ఖో డంబుల్స్ స్కూల్లో ఆడేదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఏం ఆడట్లేదు అని స్కూల్లో ఆడేదాన్ని
ఆ స్కూల్లో ఆడేదానివి
ఫుట్బల్ ఫుట్బల్ వాలీబల్
ఉ
ఫుట్బాల్ వాలీబాల్ ఆడేదాన్నివి కబడ్డీ ఆడేదానివా ఉమ్
ఏదైనా ఇగా స్కూల్ లైఫే మంచిగాగుంటది అంత ఫ్రెండ్స్ చదవడం చదవడం ఉంటది గేమ్స్